ఆ
వినిపిస్తుందా
వినిపిస్తుంది
అయితే మా పాపకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ టైమింగ్ ఉంది
ఆ
మీ వాళ్ళు వస్ స్తే చెప్తారా
చెప్తాం
అంటే సి అంటే మొన్న ఫై ఫిఫ్త్ బర్త్డే అయిపోయింది
మ్మ్ అంటే ఫైవ్ ఇయర్స్ దాటి ఫైవ్ ఇయర్స్ దాటేసి సిక్స్ మంత్స్ అవ్వాలి
ఓకే ఓకే ఫైవ్ ఇయర్స్ దాటేసి సిక్స్ మంత్స్ అవ్వాలా
ఆ
అంటే ఫిఫ్త్ బర్త్డే మొన్ననే రీసెంట్గా అయింది. ఫిఫ్త్ ది అంటే ఇంక ఓకే ఓకే అ ఎందుకైనా మంచి దని ఒకసారి గుర్తు చేస్తన్న మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం వాళ్ళు చెప్పండి
చెప్తాం తప్పకుండా
చిన్నపాపకు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వ్యాక్సిన్స్
ఆ తనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయ్
తనకి త్రీ
త్రీనా థర్డ్ బర్త్డే వస్తుంది త్రీ కంప్లీట్ కాలేదా అంటే ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్కి ఒక ఇంజక్ క్షన్ ఉంటది ఆదేపిచ్చండా ఆ ఆ ఏపీ వచ్చిన తర్వాత ఇం ఇంకా లేదు ఇంక అంతే మళ్ళీ ఆమెక్కుడ సేమ్ ఫైవ్ ఇయర్స్ దాటిన్ తర్వాత సిక్స్ మంత్స్కి
అవునా ఇప్పుడైతే మ్యాక్ లేవుగదా
ఆ ఇప్పుడైతే ఏమి వ్యాక్సిన్స్ లేదు చుక్కల మందు వేయించుకోవచ్చు విట
విటమిన్ ఏ చెప్తా అన్నారు ఏమో అప్డేట్ ఇవ్వలేదు నాకు మీరు
ఈ మంత్లో చెప్తానా విటమిన్ ఏ సిరప్ ఏస్కోవ చ్చు మంత్లీ మంత్లీ సిక్స్ మంత్స్ కొకసారి విటమిన్ ఏ సిరప్ తర్వాతా చుక్కల మందు అదయితే ఇగ టూ మంత్స్కు త్రీ మంత్స్ త్స్ ఒకసారి ఏస్కోవచ్చు.
ఈ పోలియో వ్యాక్సిన్ వేయట్లేదా మీ దగ్గర
పోలియో వ్యాక్సిన్ అది వస్తలేదు
వస్తలేదు కదా అదే మా చిన్న పాపకు చాలా సమస్
ఆ ఎందుకంటే మన ఇండియాలో ఒకప్ ఆ ఒకప్పుడు చాలా మరణాలు ఉండేయి కదా దా చిన్న పిల్లల మరణాలు ఇప్పుడు తగ్గిపోయినయి చాలా అందరి కి వ్యాక్సిన్ గురించి చుక్కల మందు గురిం చి అన్ని తెలిసోచ్చినయి కరెక్ట్గా వాడుకుంటుంన్రూ కాబట్టి తగ్గినయి ఇప్పుడు అది గుడా చుక్క తగ్గిపోయింది
అవును అంటే ప్రతి సంవత్సరము టూ టైమ్స్ ఏమో వేస్తా రు కదా పోలియో డ్రాప్స్ అనేసి నేన్ అలా అనుకున్నా
కానీ ఇప్పుడు మేము వ్యాక్సిన్ ఏస్తాం కదా ఏపిచ్చుకుంటరు కదా అందులోనే ఆ వేస్ స్తన్రనట్టు పోలియో చుక్
ఓ ఓకే ఓకే ఆ దాంట్లోనే వేస్ టున్నార్ అంటే ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ ఏం
ఏం పెట్టట్లేదు అవి ఇగా పల్స్ పోలియో చాలా వరకు తగ్గినయి మన ఇండియాలో అయితే ఆ మరణలు తగ్గినయి కదా దాని వల్ల తగ్గినయి ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఎప్పుడైతే ఏయించుకుంటాన్రో అప్పుడే పోలియో చుక్కలు రెండు డ్రాప్స్ వాల్ ఏస్తుండ్రు.
అవునా ఈ మంత్ సోచ్చినయా
ఈ మంత్ ఎగ్స్ వచ్చినయి.
ఊ
మీ పాపకు త్రీ కంప్లీట్ అయినయి కదా
కంప్లీట్ కాలేదు మేడం ఇంకా
కాలే
ఆహా కాలే అంటే కంప్లీట్ అయితే ఇంక రావా
ఆ ఇంకా రావు త్రీ కంప్లీట్ అయింటే రావు రావు అంటే మొత్తానికి రావని కాదు ఇంకా ఇప్పుడు ఎట్లిస్ స్తున్నాము సిక్సటీన్ ఎం టిఫ్ అది అది రాక్ అది గాక్ కుండా రోజు డైలీ స్కూల్ కి తీసుకొస్తే అప్పుడు థర్టీ ఎగ్స్ వస్తాయన్నట్టు
అంటే ప్రీ ప్రైమరీ లాగా జాయిన్ చేయాలా మీ దగ్గర
ఇన్ ఆ.. అవును
ఆహా అలా జాయిన్ చేస్తే ఇస్తరా
ఆ ఇస్తాం థర్టీ ఎగ్స్ వస్తయి. ఫుడ్ గుడా పెడతాము ఊ ఇంకా ఫ్రీ స్కూల్ కూడా చెప్ చెప్పడం జరుగుతది.
అవునా జాయిన్ చేస్తాం త్రీ కంప్లీట్ అయిన తర్వాత చూసుకోండి మంచిగా ఎంత మంది ఉన్నారు పిల్లలు స్ట్రెంత్ బాగానే ఉన్నట్టున్నారు కదా మీ దగ్గర
ఆ ఉన్నారు ఫిఫ్టీన్ ట్వంటీ వ అంటే వస్తరు అప్ అప్పుడప్పుడు ఇక చిన్న పిల్లలు కదా హు ఆబ్సెంట్ అవుతారు కొందరు వస్తారు ఊ
ఆ ఎంత మంది ఉన్నారు మీరు మీ టీచర్ మీరిద్దరు ఉంటారా
ఆ... మేమిద్దరం ఉంటాం టీచర్ నేను
అవునా.
ఉ ఫుడ్డు ఇక్కడే ప్రెగ్నెన్సీ వాళ్ళకి డెలివరీ వాళ్ళకి ఫుడ్డు పెట్టడం జరుగుతది ఇక్కడే
ఆహా అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు మీ దగ్గరే భోజనం చేస్తారా
ఆ మా దగ్గరే భోజనం చేస్తారు
అంటే రోజు వంటలు చేస్తారా మీరు ఏం చేస్తారు వంటలు
టలు డైలీ పప్పే కాకపోతే పప్పు లో ఆకుకూర వేయ్యాలే ఒక రోజు పప్పు తోట కూర ఒక రోజు పాలకూర పప్పు ఒక రోజు కూరగాయలు చేయాలే అలా అన్నట్టు పప్పు కునే అట్లా కూరగాయలతో ఆకుకూరలతో డిఫరెంట్ గా వండాలన్నట్టు
అవునా మీరు ఏం స్పెషల్ చేస్తారు వంటలు మీరు బాగా వంటలు చేస్తారు అట కదా స్పెషల్ గా ఏం చేస్తారు
స్పెషల్ గా అంటే అన్ని చేయ వస్తది
త్తార
చెప్తాం ఈ అరిసెలు అంటే పాకం పట్టుకోవాలి ఫస్ట్ గట్టి పాకం పాకం క బెల్లం అరిసెలు అంటేనే బెల్లం అరి ఏసినా
అహ చక్కరవేయరా నాకు బల్లం అరిసెలు అంతా ఇష్టం ఉండదు చక్కర అరస చాల ఇష్టం
అవునా బెల్లమే ఒకసారి ట్రై చెయ్యండి బెల్లమే బాగుంటాయి కదా
నాకు రావండి చేయడము అరిసెలు చేయడం రాదు అందుకే ఒకసారి మీరు ఎలా ఏస్తారో చెప్ ప్తారు అని అడుగుతున్నా
ఆ ఒ కేజీ ఎయ్యాలనుకుంటే
ట్
ఫెయిల్ అయినాయా ఒక కేజీ వేసుకోవాలనుకుంటే అంటే ముందు రోజు చేద్దామని అనుకుంటే నైటే బియ్యాన్ని
అంటే బియ్యము నాకు ఒక డౌట్ అండి బియ్యం బియ్యం అంటారంటే కొత్త బియ్యం తీసుకు కూడా పాత బియ్యం తీసుకునిడా చాలా మంది అంటూ ఉంటారు అరిసెలకు కొత్త బియ్యం వేస్తే అరిసెల్లు మెత్తగా బాగుం టాయి అని అంటున్నారు అయితే అది నిజం రేనా
నిజమే కొత్త అరిసేలకు కొత్త నిజమే అరిసెలకు కొత్త బియ్యమే బాగుంటాయి మెత్తగా కాకపోతే మనకి అందరికి దొరకవు కదా కొత్త బియ్యము నార్మల్ బియ్య తో కూడా చేసు కోవచ్చు దానితోనీ కూడా మాకు బాగానే వస్తాం స
ఆహా ప్రాసెస్ ఎప్పడి ఒకసారి ఎలా చేస్తారు
ఆ ముందు రోజు ఒక ఫస్ట్ ఒక కేజీకి చెప్తున్నా
ఆ చెప్పండి
అటు రెండు మూడు సార్లు బియ్యం కడుక్కోవాలి కేజీ బియ్యం కడుకొని నైట్ అంత అతే నానబెట్టుకోవాలి బియ్యం ఆ మం మంచిగా నానుతాయి కదా మార్నింగ్ ఆ ఆ బియ్యాన్ని వడగట్టుకోవాలి నీళ్ళని వడగట్టుకొని పత్ మంచిగా ఉండంగానే చెక్కికి ఆమర ఆడించాలి వాళ్ళు వట్టిస్తారు అరిసెల పిండి అని అంటే అరిసెల పిండికి వట్టిస్తారు ఆ
అంటే ఓన్లీ బియ్యం పట్టిస్తే సరిపోతుందా అందులో ఇంకేమై యాడ్ చే
ఏ లేదు ఓన్లీ బియ్యం పట్టించుకోవాలి ఫస్ట్ ఆ ఓన్లీ బియ్యం అది ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కేజీకి మూడు పావులు బెల్లము అట్లా
ఆహ లెక్క అంటే ఒక కేజీ బియ్యం తీసుకు కుంటే మూడు పావులు బెల్లం అంటే కేజీకి కేజీ వేసుకుంటే ట ఏం అవుతది
ఆ ఎక్కువ అయిపోతేది కదా
ఆవు
పాకం ఎక్కువయిపోతే ఆ పిండికి సరిపడా కరెక్ట్గా మె సర్మెంట్ అంటే అదే అన్నట్టు తర్వాత ఒక కడాయి గాని ఒక గంజగాని ఏదైనా పెట్టుకొని కొంచెము నెయ్యి కొద్దిగా వాటరు రెండు కలిపేసుకొని పో పోసుకోవాలి పోసుకొని అందులో వెళ్లాలి మో త్తం ఏసి కరగబెట్టుకోవాలి.
ఓకే
కరగ పెట్టుకున్న తర్వాత దాన్ని
పాత బెల్లం కదా ఏ బెల్లమన్న ఏస్కోవచ్చ బెల్లంలో గుడా పాత
ఆ ఏ బెల్లమై ఆ ఆ నల్ల బెల్ అది చెరగది ఇదేం చక్కర బెల్లమని తెల్లగుంటద్ జూడు అదొద్దు అది బాగుండద ఉన్నట్టు హ్ ఇట్ల బంకగా బంకగ ఉం ది జూడు మనం ముట్టుకుంటే బంక బం చిక్కగా ఇట్ల సాగుతది ఆ బెల్లం ఆ బెల్లం అయి తే మంచి టేస్ట్ మంచిగుంటయి మంచిగా మెత్త గుడా ఉంటయి ఆ అలా బెల్లం పాకం బెల్ల పాకం పట్ కోవాలె అంటే ఇట్లా తీగపాకం అంటే బాగా ముదురొచ్చినా గాని గ అసల్ గట్టిగయిపోతయి. లేత పాకం అంటే ఇప్పుడూ పాకం మరుగుతది కదా మరిగినప్పుడు దాన్ని మనం టెస్ట్ చేస్ కోవాలె ఒక గిన్నెలో వాటర్ పోసి
అవునవును చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుండే వాటర్లో
ఉండగడితే పర్ఫెక్ట్గా ఉండగడితది చూడు అప్పుడు మనం దించేస్ కొని యాలకుల పొడి ఆ కంప్లీట్ అయిపోయినట్టే దించేస్కొని ఆ అందులో యాలకుల పొడి నువ్వులు నువ్వులు ఉంటే కోస్కోవచ్చు లేకుంటే లేద్ ఆప్షన్స్ తరువాత ఈ పిండి దీనికి ఇద్దరు ఉండాలి. ఒకలు ఏమో కలుపుతూ ఉండాలి. ఇట్లా ఇగ మ్ ఆపకుండా తిప్పుతూనే ఉండాలె ఒకరేమో పోస్
పోస్తూ ఉండాలె కొద్దిగా కొద్దిగా పోస్తా ఉండాలన్నట్టు పిండి ఒకటేసారి కా
ఆ ఒకటేసారి కాకుండా కొద్దిగా కొద్దిగా వోస్తు తున్ వుండాలి తిప్పే వాళ్ళయితే కలు తినవుగా తిప్పుతూనే ఉండాలి ఇగా ఉమ్ ఉమ్ తిప్పిన తర్వాత కొద్దిగా లూజ్ అనిపిస్తే చ్చినట్టు అయితది కదా ఏం కాదు కాసేపటికి అది గట్టిగా ఆ నార్మల్ కోచ్చేస్తది. ఈ తర్వాత కొద్ ఆ కొద్దిగా వేడి ఉండగనే ఇగ ఉండలు చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఉమ్ కాల్చుకోవాలి. ఒత్తుకోని ఉమ్
ఉమ్ అంటే దానికి అరిసెలు చేయడానికి సపరేట్గా ఒక అరిసెల చెక్క అని ఉంట ఉంటుంది కదా అండి.
ఆ అరిసెలు అంటే ఆయిలు ఎక్కువ పీల్చుకుంటది కదా దీనికి ఆ ఆయిలు ఈ ఆయిలు ని మనము ఎట్లా తీస్తాం అందుకోసం అని అది ఒక చెక్క అని ఉంటది. దాని పైన పెట్టి ఆ చెక్కతోని ఇట్లా నొక్కాలి కింద ఆయే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతది
అవునా
హ్మ్
ఇక అలా తర్వాత తినొచ్చు మనం
ఆ తినొచ్చు
ఉమ్ చేస్తేఇస్తర ఒకసారి మాకు మీరు
చేస్తా గదా
ఆ చెయ్యండి ఒకసారి
సరే చేసిస్తా కదా ఏదైనా పండగలు అది ఇది ఉంటే చెప్పండి కదా చేసిస్తాము ఉగాదికి భక్షలు స్పెషల్ గదా
అవునవును కరెక్టే భక్ష్యాల వస్త స్పెషల్ అవును
ఉమ్
ఉమ్ అవి కూడా సేమ్ అలానే ఉ అదే అదే అరిసల లానే ఉ ప్రాసెస్
కా దీనికంటే ఇంకా భక్షాలు ఇంకా సూ
అవునవును ఆ అంటే మీరు మామూలుగా నెయ్యి బెట్ టి పెనం పైన కాలుస్తారా లేకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తర
లేదు లేదు ఆ నెయ్యి బె
నేయ్యి పెట్టి క అంటే కొంతమంది ఆయిల్లో డి ఫ్రై కూడా చేస్తారు అట్ల అయితే ఇంక సాఫ్ట్ ఉంటయి అనేసి
ఆ ఏంటిది అరిసెలా ఇవి భక్షాల
క్షలుగుడా
బక్షాలు డీ ఫ్రై చెయ్యరు గదా
తరూ ఒకసారి మీరు చెయ్యండి ఎన్ ఎంత సాఫ్ట్ అంటే ఇగ అంత సాఫ్ట్ ఉంటయి
ఊ నేను గుడా చేస్తే నాది చాలా ఇ ఇట్ల నొట్ ట్ల ఎసుకుంటేనే కరిగిపోతఇ నేను ఏం జెస్తా అంటే అయిల్లో మొత్తం పిండినీ అ తడుపు ఉంటా వ ఫుల్ ఆయిల్ ఏసి ఆ ఏ పిండి జల్లు ఊ పిండి జల్లు కోని ఇంక ఇంకా ఆ దాంతోనే మొత్తం ఎంత స్మూత్ గా అంటే అంత ఉంటయి బాగుంటయి ఊ ఒకసారి చేపిచ్చుకోండి కదా చేపిచ్చుకోండి కదా